బాగున్నారా అండి
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా
తిన్నార
ఆ తిన్నమండి
ఏం టిఫిన్ చేసారు లేదంటే రైస్ ఏనా
ఇవాళ కొంచెం రాగి జావా చేస
అంటే రాగిజావా మామూలుగా ఎందుకు తాగుతారు అట్లా
రాగిజావా తాగితే కొంచెం షుగర్ కంట్రోల్ అవుతుంది ఏమైనా కొలెస్ట్రాల్ ఇట్లా ఉంటే తగ్గుతుంది అ అది రాగిలు అంటే హీట్ గదా అ వేడిగా వేడిగా కొంచెం షుగర్ లెస్ కూడా అయితది
మామూలుగా రాగిజవాని గట్ టకా అని ఇగ అలాంటివి తావుతారు కదా గటకా దేని వల్ దేనికి యూజ్ ఉంటది గ
సన్న గడకాయేమో మెయిన్ గా ఎక్కువ ఈ షుగర్ పేషెంట్ లకు యూజ్ చేసుకుంటం ఉంట కానీ పెద్దగాళ్ళు కూడా ఎప్పటి నుంచో లొ ఫస్ట్ లో పెద్దవాళ్ళు తినేటో ళ్ళు కదా ఎక్కువ కొంచెం అ ఇవే కదా పెద్దవాళ్ళు వాళ్ళ అవ్ ల వా తినడం వల్ల వాళ్ళు గట్టిగున్నారు మన లాంటి వాళ్ళు ఎలా వుం
అవునవును అదే ఉమ్ అవును కరెక్ట్ అట్లా మామూలుగా అసంటి తిండి కూడా మీరు అన్నట్టు మంచిది ఎందుకంటే అలాంటి తిండి తినే వాళ్ళు చాలా సంవత్సరాలు బతుకుతారు ఇప్పుడు మన ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇప్పటి వాళ్ళు ఈ ఈ జనరేషన్ వాళ్ళ మాత్రం ఎక్కువ ఎవ్వరు ముస్లోళ్లు అయిన దాకా బతికినట్టు ఎక్కడలేరు చిన్న పిల్లలైనా ఏ పిల్లలు అయినా ఏజ్ తో సంబంధం లేకుండా ఇష్టం మొచ్చిన అనారోగ్యంతోనే చనిపోతనే ఉన్నారు
ఇప్పుడు ఎట్లుంది అంటే మొత్తం ఫ్యాషన్ కాబట్టి కి ఫాస్ట్ ఫుడ్ వచ్చేసినై ఇప్పుడు నూడిల్స్ అవ్వి బిర్యాని బర్గర్ లు
కొంచెం గట్టిగా మాట్లాడండి వినిపిస్తలేదు
అవునా అండి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అంటే ఫాస్ట్ ఫుడ్ అనేది హెల్త్ కు మంచిది కాదంటార అయితే
ఆ ఫాస్ట్ ఫుడ్ అనేది మంచిది కాదు హెల్త్ కి
మ్ హు అంటే ఇగ మీరన్నట్టు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి
ఎక్కువ మనం డైలీ ఇప్పుడు చెప్పినట్టు నేను రాగి జావగాని జొన్న కడుక గానీ ఇడ్లీ గాని ఇడ్లీ కూడా కొంచెం మినపప్పు గుండ్లు యూస్ చేయడం వల్ల కదా హెల్త్ కి మంచిగా ఉంటది బలంగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎట్లాంటే అంటే మంచిది జ్యూస్లు కూడా తాగుతె కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది కదా
అవును
ఇగ చపాతి జొన్న రొట్టేల్ తింటే చాలా గట్టిగా ఉంటద్ జొన్న రొట్టెల వల్ల కూడా చాల మనిషి అనేది చాలా ఇగ పటిష్టంగా తయారయితాడ్ అనమా టా అవి చాలా బలాన్ని ఇస్తాయి అవి రొట్టెల వల్ల జొన్నలు రొట్టెల వల్ల
ఆహా అవునవును విన్నా చాలా మంది అట్లా అంటే షుగర్ పేషెంట్స్ కి అట్లా అలాంటి వాళ్ళు లేదంటే డైట్ లో ఉన్న వాళ్ళు అట్ల జొన్న రొట్టెలు అని ఇప్పుడు మీరు అన్నట్టు అంటే నూనె ఆ వాడకుండా
అవునాండి
మ్ మ్ వాడకుండా చేసేటివి ఇవైతే మనకు ఆరోగ్యానికి కొంచెం మంచివి అన్
అవునవును చాలా మంది కొన్ని రో కొన్ని పల్లెటూర్లలో గ్రామాలలో ఎట్లున్నారంటే తండలల్లో ఎక్కువ గడక తీసుకుంటారు పెరుగుతోని తీసుకునేద కర్రీతో ని గడుక పోదునా పూట తింటారు మధ్యాహ్నం రాయిస్ తింటారు సాయంత్రం ఈవనింగ్ ప్రతిసారి ఒకటి లేదా రెండు జొన్న రొట్టలు తింటారు వాళ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు మనకంటే వాళ్ళే మంచిగా ఉంటారు మనం ఏముంది మనకి బలమే ఉండదు ఉట్టిగాన్నాం
అవును మీరు అన్నది కరెక్టే విన్నా నేను కూడా మల్ల ఆకుకూరలు కూడా బాగా తింటారంట
ఆ వాళ్ళు ఆకుకూరలు ఒక్క రొట్టె మీద సపోజ్ ఒక ఒక బౌల్ నిండా కర్రీ వేసుకొని తింటారు.
ఉమ్.
ఇట్లనే ఎక్కువ ప్రోటీన్స్ అందుతాయి కదా.
అదే. మీరు ఇంతకు ముందు మొన్న సంక్రాంతి పండుగ బాగా ఏసారా మీ దగ్గర
ఆ బాగ్నే చేసామ్ మంచిగా బానే సెలబ్రేట్ చేస్కున్నాం
అంటే ఎన్ని అన్ ఎన్ని రోజులు చేసారు మీ దగ్గర
సంక్రాంతి పండుగ అంటే మనకి మూడు రోజులు చేస్తామండి భోగి మాక్కరాకము అని. భొగీ రోజేమో రధాలు ఏస్తాం ఇంట్లోకి ఆహ్వానిస్తాం రధం ముగ్గు వేసి.
ఆహ్.
భోగి కుండలు కూడా పెట్టి ముగ్గులు ఏస్తా ఉంటాం ఇగా మకర సంక్రాంతి రోజేమో. పెద్ద పెద్ద రంగులు ఏస్తాం కనుమ రోజు కూడా రధాలు ఏస్తాం కనుమ రథలు. బాగా సెలబ్రేషన్ చేస్కుంటాం. సంక్రాంతి ఓచ్చిందంటే ఆహ్ గోబ్బేమ్మాలేసి
ఊమ్. అంటే సంక్రాంతికి స్పెషల్ అంటే అప్పలు ఇంకా ఉంటాయి కదా అట్లాంటి పిండి వంట. తలు మామూలుగా ఏమేం చేస్తారు.
కారపూస గజ్జలు లడ్డూలు సకినాలు. చెక్క గారెలు. అన్న ఇట్లా వెరైటీస్ అన్నీ చేస్కుంటాం. కంపల్సరీ ఒక కేజీ కేజీ రెండు కిలోలు చప్పనైనా చేస్కుంటాం పండగ అంటే కంపల్సరీ. ఫైవ్ ఐటమ్స్ ఉండాల్సిందే.
అవునవును చాలా మంది అట్లనే చేస్తారు ఇంకా మా సైడ్ అయితే ఓ సకినాలు అంటే సంక్రాంతి. ఈరోజ్ స్పెషల్ కదా ఒక పది కేజీలు ప ఇర్వాయి. కేజీలు అట్లా ఏస్తారు ఎందుకంటే మనం మాముల్గా అప్పాలు అనేది ఎప్పుడైనా ఏస్కుంటాం మల్లీ సంక్రాంతి అంటే. సకినాలు అంటే అప్పుడే చేస్.
అవును.
ఎట్లా ఏసారు సన్కి ఆన్ సకినాలు ఏం ఏస్తారు అంద్లా.
సకినాలు ఏమ్ ఇట్లాగే మన్ నైట్ పుట్టు కొంచెం బియ్యం నానబెట్టేస్తే తెల్లారిగా మిల్లి. పట్టించేస్కోవాలి. ఇగ సకినాల పిండిలో కొంచెం నువ్వులు చే ఓమ. సోడా అవేసి కొన్ని వాటర్ ఏసి కలుపుకొని ఇగ చేత్తో ఇట్లా రౌండ్ గా వేస్త్. కదా అట్లా వేయడం నాకు. రాదు కాని మా అత్తయ్య గారి కూను మా అమ్మగారి వాళ్ళిద్దరు బాగా ఫాస్ట్ గా చేస్తారు. ఇగ వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. వాళ్ళు చేసిస్స్త ఉంటే మనం నూళ్లో వేసి కాల్చాలి ఇగా.
ఆహ్.
ఉమ్.
ఇంకా సకినాలు మాముల్గా ఇంకేం చేస్తారు.
అరిషాలు లడ్డూలు.
ఊమ్.
గారెలు చెక్క గారెలు మురుగులు కారపూస. ఎక్కువ చేస్తారు.
మామూల్గా అంటే ఇప్పుడు అరిశెలు అంటే ఏట్లా చేస్తారు.
అరిసల్ ఏమో ఇగ మన. ముందు బియ్యం నానవేట్టుకొనైనా తర్వాత ఆ పిండి పట్టించి. వచ్చేసి మిల్లు పట్టించిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం పాకం పట్టుకోవాలే. బెల్లం పాకం పట్టుకునేటప్పుడు. యాలకులపొడి వేయాలి య పాకం పాకానికి ఓచ్చిన. తర్వాత ఇగ మనం ఈ పిండిని మనం అందరం కల్ కొంచం ఆయిల్ కొంచెం పైన కొంచెం రౌండ్గా ముద్దలు ముద్దలు చేసి
ఇగ మీరు అన్నట్టు మామూలుగా. కొంతమంది చక్కెరతో కొంతమంది బెల్లం యెసి లేదంటే రెండు యెసి కూడా చేస్తారు కొంతమంది. ఇంకా అరిసెలల్లో అయితే నువ్వులు కూడా యెస్తారు.
అవునండి అవును
ఉ అట్లా కూడా చేస్తారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళేదె లె గాని అట్లా కూడా చేస్త చెస్తారు గదా ఆ బెల్లంతో చెస్తే మంచిగ ఉంటాయి ఆని కొంతమంది బెల్లమును చక్కెర అలాంటివి గుడా రెండు వేసేసి చేస్తారు
అవును అవును
ఉమ్ ఇక అట్లా అంటే ఎవరి ఇష్టం ఎవరి టేస్ట్ వాళ్లదే ఆని
ఎ పండగ రోజు మాత్రం చెప్పవనమాట మొత్తం బొబ్పరగాయలు చెసుకుంటాము పూరీలు చెసుకుంటాము చికెన్
అంటే మామూలుగా భోగి రోజు రోజు ఇట్లా అంటే నాన్ వెజా లేదంటే ఇప్పుడు మన కూరగాయలతోనే
ఆ కూరయలతోనే చేస్తా స్తం భోగి రోజెమో ఒక దేవుడికి ప్రసాదం చేస్తాం భోగి ఈ రోజు పూర్ణాలుగాని పరమాన్నాం గాని చేసి స్వీట్ అన్నం చేసి వెజిటేరియన్ సెకండ్ డే మనం కంపల్సరరిగా నాన్వెజ్ అయిన తింటాం అండి
ఉమ్ అంతే మా దగ్గర కూడా అంతే భోగి రోజు అయితేనేమో మరి మీరు అన్నట్టు బెల్లం వేసి ఇట్లా పాయసం లెక్క చెస్తాం ఇగ సెకండ్ రోజు అం టే మన సంక్రాంతి రోజు అయితేనేమో ఇక నాన్ వెజ్ మన ఇష్టం ఇగ ఇగ కనుమ రోజ అంతే ఇగ రోటీని కాకుంటే మూడు రోజులు మాత్రం చేస్తారు మా దగ్గర గుడా
ఆ సంక్రాంతి పెద్ద పండుగ కదండి రైతులకి
అవునవును అదే అవును అదే సంక్రాంతి రోజు మళ్ళా ఇట్లా మీరు అన్నట్టు రైతులకు పెద్ద పండుగ ఇట్ల గొడ్లు ఇంట్ల గోర్లు అట్లా ఉన్న వా ళ్లు బర్లి గనకా వాటికి మొత్తం మంచిగా గడిగేసి వాటికి పైన అంటే ఇట్లా ఉంటే కుంకుమతో బొట్లు పెట్టి వాటికి మనం ఉ పసుపు అట్లా జెసి మళ్ళీ మనం చేసుకున్న పాయసం అది కొన్ని వాటర్ లో వేసి కలిపి పొమన బాయ దగ్గరఅయినా పొలంలో అయినా చల్లుకుంటురు మరి ఆ పశువుల మీద మొత్ మొత్తం చల్లుతారు ఉ అట్లా చేస్తారు మా దగ్గర గుడా
ఆ ఆవునవును
అవును ఇగ మనకు ఇగ ఉ హోళి ఎలా చేసారు ఈ మధ్యల్నే కదా హోళి
హోలీ ఇగ మాములుగా చేస్తాం ఇగ మా ఇంటి దగ్గర వాళ్లు చాలా హడావిడిగా చాలా సంబరంగా
ఉమ్ ఆ
అవునవును అంటే వాళ్ళది ఎట్లాంటె సాప్రదాయం కుర్రా అని ఒక ఇంటి పేరు ఉంటంది ఇంటి పేరు వాళ్ళు ఉన్నార అనుకో వాళ్ళ ఇంట్లో ఎక్కడై ఎవ్వర్కైతె కొడుకుల్ బుడ్తరో ఆ వాళ్ళింటి దగ్గర్ అందరు ఆ ఊరు గ్రామలు అందరుూ వెళ్ళి డప్పులు కొ వాల్ల ఇంటికి వెళ్ళి డ్యాన్స్లు వెస్తారు అనమాట
అంటె డబ్బుల కోసం అంతే కదా
ఈగా అంతే ఎంజయ్మెంట్ అట్లా వాళ్లకు
ఆహా అంటే మామూల్గా ఇట్లా హోలీ అంటే టే వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఆడడానికోచ్చి సంతోషంగా కొన్ని ఇలా డబ్బులు కడుకోవడైనా అలాంటిది అట్లా చేస్
ఆ ఆ చేస్తారు పిల్లలు చేస్తారు పెద్దలు కూడా అట్లానే చేస్తురు
ఉహ్ మా దగ్గరనైతే పిల్లలు ఓచ్చి ఇట్లా ఉంటాయి కదా కట్టెలతోని ఆ ఆడుకుంటూ పాటలు వాడుకుంటూ ఒక దేవుని చేస్తారు దేవుణ్ని చేసుకొచ్చి ఇక దేవుణ్ణి నెత్తిలో పెట్టుకొని ఓచ్చి ఇట్లా డబ్బులు గిట్లా అడుక్కుంటారు
ఆహా
ఉహ్
సంప్రదాయ బద్దంగా ఉపోళే కూడా చాలా సేరలర్బేషన్ చేసుకుంటారు మా గ్రామంలో
ఎక్కనేనా హోలీ ఇస్తారు
హోలీ కలర్ఫుల్ గుం
అవును మా దగ్గర కూడా పిల్లలు బాగా చేస్తారు ఇక మేమంటే ఎక్కువ ఆడం ఇగ పిల్లలైతే బాగా ఆడేదాన్ని అంటే ఇక్కడ చాలామంది బానే ఆడతారు కున్నారు లే కానీ ఇగా పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆడే వాళ్ళు ఆడుతున్నారు లే కానీ ఇగ మేమేక్కువ ఏమి ఆడం కానీ ఉహ్ సరే